ఏం చేస్తున్నారండి
ఆ అవు ఉండనండి ఇప్పుడే కింద మాకు ఈరోజు సండే కదండి బిర్యానీ పెట్టారు తినేసొచ్చాను తిన్నాక వాకింగ్ చాల్ బావుందండి ముందు పీ జీ తో అసలు పీ పోల్చకూడదు అనుకోండి ముందు ఉన్న దాంతో అయితే చాలా మన్ బా చేసారు టేస్ట్ బావుంది ఎక్కువ పెట్టారు
ఏమండి ముందు బాలేదా అన్నము అదే ఫుడ్
ముందు పీ జీ లో అస్సలు వరస్ట్ గుంటా ఉండే ఎందో అస్సలు ఏం బాలై ఇప్పుడైతే ఒక రకంగా ఒక రకంగా ఏం చానా బావుంది
ఆ అంటే అక్కడికి ఇక్కడికి ఏం అండి తేడా అంటే బాగా పెడ్తాన్నారా
అవునండి ఫుడ్డు అక్కడ టేస్ట్ ఏం ఉండదు ఏదో వాళ్ళకి నచ్చినట్టు చేయాలంటే చేస్తారు త కూలో అయిపేస్తారనమాట వీళ్ళు అట్ల కాదు కరెక్ట్గా పెడతారు మంచిగా పెడతారు ఈ ఇయరే అండి రీసెంట్ గా ఒక వన్ మంత్ అయ్యింది అప్పటి నుంచి జాయిన్ అయ్యా
అంటే అక్కడికి రావడం వల్ల ఏం అనుకోలేదా తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసారు కదా
ఇయాం డబ్బులు కడుతున్నాం ఏం ఊరికే పెట్టుకుంటున్నారా అండి వాళ్ళు ఇప్పుడు డబ్బులు కడుతున్నాం కాబ ట్టి మనం మన ఇష్టం అది ఎక్కడైనా ఉంటాము ఊరికే పెట్టుకునే పని అయితే మేం సరేలే అని అడ్జస్ట్ అయ్యుటాం ఆ ఒక్క అస్సలు రూములు బాలే ఫుడ్ బాలే అబ్బా
అంటే మీరు ముందు వేరే వేరే పీ జీ లో ఉండే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మారినారా అండి ఇప్పుడు
కాదు పీ జీ అంటే సేమ్ ఇప్పుడు ఉన్న పీ జీ నే ముందు ఉంటాన్నాము ఓనర్స్ క్కటి చేంజ్ అయ్యారు అనమాట
ఓకే ఓకే అంటే ఆ పీ జీ లోనే ఇప్పుడు వేరే వాళ్ళు మనం వేరే వాళ్ళు తీసుకుంటాన్నారు
ఆ వేరే వాళ్ళు ఓనర్స్ తీస్ కొని ఓ ఫుడ్ మొత్తం అంతా మెయింటెనెన్స్ బా చేస్తున్నారు అక్క
బావుందా రూమ్ క్లీనింగ్ అంతా బావుంటాదా
సూపర్ చాలా బా చేస్తున్నారు అసలు ఎంత బా చేస్తున్నారంటే అంత బా చేస్తున్నారు మా పీ జీ లో ఫుడ్డు మొ
ఊ ఏం మ మధ్యానం ఏం తిన్నారండి
మధ్యానం ఇంటి నుంచి వచ్చాను కదా ఇంట్లో కూడా నాన్ వెజ్జే
ఆహా ఇంగ రేపు మామూ కాలేజ్ కి ఎళ్ళాలి కదా ఇంకా అది బోర్ ఈ రోజు ఆదివారం బా తిని ఇంగ సోమవారం పో అంటే
అవును కొంచెం కష్టమేను ఆ కానీ తప్పదు ఏం చేయాల పోవాల కాబట్టి
రాయనీ
అది కూడా మూడు వారాల నుంచి కష్టపడి కొట్లాడితే ఒక త్రీ వీక్స్ తర్వా త మంచి ట్రైనర్ పి ఏసినాడు ఇప్పుడు బావుంది దా ఆ అది సరే అని చెప్పి బావుంది అని మూడు రోజులు ముచ్చట లాగే ఉంది మళ్ళీ నాలుగో రోజుకి ఇంగో రెండు సెక్షన్లు ఎత్తి కలిపేసినారు మా దాంట్లో
అవును మా స్నేహితురాలు కూడా దంటేకి వచ్చిందంట
వద్దు సామి
ఏందండి అట్లయితే ప్రాబ్లమ్ అవుతుంది కదా అందరూ బనల దొడ్డిలా ఉంటది హలో
ఆ ఆ చెప్పండి వింటున్నాను చెప్పండి
అదే అండి బందులు దొడ్డి లాగా ఉంటది కదా అందరు ఒక దగ్గర వేస్తే
చాలా కష్టం అస్సలు ఎందో లేండి
ఎ
ఆ టోటల్ వన్ తట్టి వన్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు ఆ ఏం బాలేేదు కానీ మా ట్రైనర్ బాగానే ఉన్నాడు కాబట్టి ఒకరే ట్రైనరు అదే కొంచెం కష్టము కాబట్టి రేపటి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫస్ట్లో కూర్చుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా
అవును లేండి ఇప్పుడు లాస్ట్లో కూర్చుంటే మనకి ఏం వినిపించదు ప్లస్
ఆ ప్లస్ ఛార్జింగ్ పోర్ట్స్తో చాలా కష్టం అయిపోతుంది చెప్పాలి ఒకసారి మా ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్కి ఆయన ఎట్లా అంటే అసలు పట్టించుకోవట్లే డబ్బులు మాత్రం అందరు కడుతున్నారు వాళ్ళు మన స్టూడెంట్స్ ఏ అంటున్నారు సరే వాళ్ళు మన స్టూడెంట్స్ అయితే మాత్రం మాత్రము మేము కూడా కడుతున్నాం కదా ఛార్జింగ్ లేకున్నా మీ స్టూడెంట్స్ అయితే మా స్టూడెంట్స్ అయితే మీ ఎట్లా చదువుకుంటారు ల్యాప్టాప్లు ఏం లేకపోతే ఆ కదా ఆయన కద చెప్తే అర్థం కాట్లే వాళ్ళు కడుతున్నారు కదమ్మా వాళ్ళకు ట్రైనింగ్ మంచిగాయాల అంటున్నాడు ర్రైనింగ్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ ప్రాక్టీస్ సెక్షన్ ఉండాలి కదా
వాళ్ళు బాగా చెప్పాలి కదా ఇప్పుడు వాళ్ళకి వేరే వాళ్ళు లేసేది వేరే రెసి మీరు ఇప్పుడు యాడ్ చేసింటారు చూడు వాళ్ళకి
అదే వాళ్ళ వేరే వాళ్ళుయ్యాలలా సరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేంత వరకు అంటే సరే అజస్ట్ అవుతాం కంటిన్యూగా అడ్జస్ట్ అవ్వండి అంటే యాడవుతది
అంతే నేను ఇప్పుడు అందరికి వై ఛార్జర్ అవ్యగల మధ్యాహ్నం బ్రేక్ వదులుతారు అది అక్కడ లేవు కదా అసలు
ఎంతమంది కనిపెట్టుకుంటారు ఓ అది ఒక బెంచ్ దగ్గర త్రీ ఉంటాయి అంతే ఎ టూ టూ బెంచెస్కి సిక్స్ మెంబెర్స్కి కలిపి త్రీ ఉంటాయి మధ్యలో ఉన్న టూ రోస్ ఏమైపోవాలి పోనీ ఒకరిద్దరు ఉన్నారా అంటే ఫుల్ ఉంటారు ఆ ఫుల్ ఉన్న మందిలో ఎంతమంది పెట్టుకుంటారు
అవునులే ఇప్పుడు మధ్యాహ్నం ఎంత మంది అని పెట్టు కుంటారు అందరు రూమ్లు కి ఎతకొచ్చి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ బురువు కదా
ఆ అంతమంది ఎందుకు పోతారు పీజీకి డేసు స్కాలర్స్ అయితే దూరం ఉన్న వాళ్ళు బాక్స్ తెచ్చు కున్న వాళ్ళు బ్యాకప్ ఎంతసేపు వస్తుంది ల్యాప్టాప్కి మహా అయితే మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూ ట్వీల్వ్ అనుకోవచ్చు కానీ ఈవినింగ్ ఫైవ్ దాకా వచ్చే ల్యాప్టాప్ అయితే ఉండదు కదా ఎయిట్ అవర్స్
ఏది ఉండదు ఎందుకంటే మళ్ళీ మనం మధ్యాహ్నం కూడా పెట్టుకోవాలా
ఉమ్
ఏమో ఒక సారి చూడండి మాకు అట్లా ఏం లేదండి మాకు క్లాస్ రూమ్ లోనే ఇస్తారు పర్లా బాగా చెప్తాడు
నేను ఏందో మాకి అదృష్టం బాగుంది అనుకునే లోపే దరిద్రం వచ్చి నెత్తు మీద కూర్చుంటుంది అనమాట
అంటే వాళ్ళకి ఏమన్నా బాగా చెప్పలేదేమో అందుకే అందరినీ కలిపేసేసారు
చెప్పలేదు బాగా చెప్పలేదు ఓకే అప్పుడు మీరు ట్రైనర్ని మార్చుకోవాలి
ఆల్రెడీ వాళ్ళకి మా స్నేహత చెప్పింది ఒక ముగ్గురు నలుగురు మారారంట
అలాంటప్పుడు ఇంక అందరినీ కలిపి ఒకదానికి వేసినా కాని వేస్ట్ కదా అప్పుడు డబ్బులు కట్టించుకోకూడదండి ట్రైనింగే ఆపేయాల చెప్పనప్పుడు డబ్బులు తీసుకొని ట్రైనర్లు లేరు వాళ్ళు బాగా చెప్పట్ల టైం అయిపోయింది అంటే మాత్రం ఎట్లా ఒప్పుకుంటాము
ఓన్లీ ఇప్పుడు వాళ్ళని కలిపిన చార్జ్ అది పెట్టుకొని అంటే మనకు అంత అను
ఆ కష్టం కదా అందుకే రేపోయి మ సార్ తో మాట్లాడాలి ట్రైనింగ్ దాంతో
ఎవర్ మీ మెంటారు క
మంటార్క్ కాదండి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉన్నాడులేండి ఆయనకు పోయి చెప్తాము హెఓం డికి చెప్తాము చెప్పే వరకు చెప్తాం లేకపోతే ఇంక వింటే విని పోతే పోని
మీద నూట ముప్పై మందికి ఒకరే చెప్పాలంటే సాధ్యం అవుతదా
ఆ కదా ఏందో
హ
హమ్ వాళ్ళు చెప్పేదేమో కానీ మనమయితే చదవాలి లేకపోతే కష్టమ అయిపోతుంది ఈ నాలుగు నెలల్లో ఏం చదవు కుండా
అంతే నా ఫో నాలుగు నెలలు బాగా చదివితే సరిపోతది
అ యిపోతది అట్లా వచ్చేస్తే మంచి ఉద్యోగం ఏదొ ఒకటి వచ్చేస్తే
ఇంకా మీ స్నేహితురలతో ఎక్కడికి వెళ్ళలేదా ట్రిప్ అట్లే ఏమన్నా
అది మొన్న పోయిన వారం అయితే ఈ క్లాస్ వాళ్ళతో ప్లాన్ చేసినాను కాణిపాకం వెళ్ళసి వచ్చానామన్నమాట కాణిపాకం యల్లనూ అదే వరసిద్ధి వినయక్ కా ఆని చెప్పి వినాయక టెంపుల్ అది
వున్నదా
ఆ చిత్తూరు దగ్గర కానీపకం మే ఇ
తర్వాత అంటే బస్ స్టాండ్ దగ్గరైనా ఆటో ఏమైన్నా ఎక్కాల తర్వాత
అట్లేం లేదు కాణపకంకి కూడా డైరెక్ట్ బస్సులు ఉన్నాయి ఇప్పుడు చిత్తూరుకి వెళ్ళాక చి టూర్ టు కాణిపాకం అని చెప్పి డైరెక్ట్ బస్ ఉంటుంది ఫైవ్ టెన్ మినిట్స్ కంతా కూడా బస్సులున్నీ ఉన్నాయి
ఉ
కాబట్టి మా బస్సు ఎక్కామంటే డైరెక్టుగా టెంపుల్ దగ్గరే దింపేస్తాము అనమాట పెద్దగా దూరం నడిచే పని కూడా ఏమి ఉండదు ఊరికే ఇంకా ఎంట్రన్స్ ముందర అంటే ఇంకొంచెం ముందర ఆపుతారు కొంచెం ఒక నాలుగైదు అడుగులు అట్లా నడిస్తే ఆ ఒక టర్నింగ్ అట్లాగని అంతే ఆ మేము అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారండి మా క్లాస్మేట్ అని చెప్పాను కదా వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్ల విఐపీ దర్శనం అది కదా సో అట్లా వెంటనే పంపించేసినారు లేదు అంటే అక్కడ రష్ ని బట్టి రష్ ఎక్కువ ఉన్నారనుకోండి ఎంతైనా ఫార్టీ టు వన్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ లో అయిపోతుంది
అంటే మీరున్న మీరు పోయినప్పుడు రష్ ఉన్నినరా చాలా మంది ఉనిన్నారా
ఆ ఆ రోజు ఏవో ఫ్రైడే వెళ్ళున్నాము ఇంకా అభిషేకము సంథింగ్ వేరేవో జరుగుతాయి అంటంటే ఆ అందుకని చెప్పేసి మేము వాళ్ళ హెల్ప్ తీసుకుని అట్లా వెళ్ళిపోయినాము
ఉ
దర్శనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో అయిపోయింది ఇంకా అక్కడ ప్రసాదాలు లడ్డూలు అవి తీసుకుని ప్రసాదం మాత్రం పొంగలి చక్కర పొంగలు బెల్లమన్నం అంటారు రెండు
అవునులెండి ప్రసాదం పెడతారు అందరికి పెట్టినారా అండి చానా చేసింటారు కదండి
అంటే ఫ్రీ ప్రసాదం కదా గుళ్ళు దర్శనం వెళ్ దర్శనానికి వెళ్ళిన్నోళ్ల అందరికి పెడతారు గుడి లోపల గుడి హ ఇప్పుడుకి మేము వెళ్ళేప్పటికి టెన్ అట్లా అయిపొయింది లెవెన్ అయిపొయింది అనుకుంట కాబ్బటి పులిహోర అయిపొయింది
ఏ లడూలు అని మన కొనుక్కు కదండి లడ్డూలు పూలిహోరా
ఆ లడ్డూలు పులిహోర కొనుక్కోవచ్చు ప్రసాదంలాగా వాళ్ళు పెడతారు పులిహోర చక్కర పొంగలి, బెల్లమన్నం ఏదో ఒకటి అవి ఫ్రీగానే అనమాట మీకు తెలుసు కదా చిన్నవి అవి ఎవో ఆకులు లాగా ఉండే కప్స్ లాగా
ఉ
వాటిలో పెట్టి ఇచ్చారనమాట
అవునులేండి చిన్న కప్పుల్లాగా పెడతారు
ఆ ఇంకా అదేం పాస్టింగ్ ఏం బాగా మంచిగా అయిపోయింది బయట ఫొటోస్ అందుకే మేము ఒక అర్ధగంట గంట చేసాం
ఇంకా అమ్మాలంటే ఇంగ ఫోటో
ఆ పక్కన ఇంకొక చిన్న గుడి కు గుడి కూడ ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా శివుడు ఉన్నాడు వినాయకుడిది పెద్ద విగ్రహం నిల్చొని ఉండేది అది బాగుంది చూసాము
ఉ
ఇంగ అటు నుంచి అటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడి నుంచి కాణిపాకం నుంచి మళ్ళీ ఒక కా హాఫ్ ఆన్ అవర్ టు ఫార్టీ
అంటే ఎట్లా వెళ్లారు వాళ్ ఇంటికి
కాణిపాకం నుంచి కూడా బస్సెస్ ఉన్నాయండి కాణిపాకం టు ఐరాల ఐరాల బస్సు ఎక్కాము ఐరాల నుంచి వాళ్ళది విలేజ్ కాబట్టి అక్కడికి బస్సులు ఏమి ఉండవు పబ్ ఆటోలో వెళ్ళాం మళ్ళా
ఉ
వెళ్ళాక అక్కడే వాళ్ళ మమ్మీ
అక్కడన్ ఆడే ఆడే తినేసి ఇంగ మధ్ మధ్యాహ్నం మళ్ళీ ఎంతకు స్టార్ట్ ఎంతకు స్టార్ట్ అయినారు
ఇంకా ఆడే ఫుడ్ అట్లా అంతా తినేసి మధ్యాహ్నం కాదండి సాయంత్రం నాలుగైదు అనుకున్నాం ఆరయిపోయినది అసలు వల్లూరు ఎంత బాగుందో తెలుసా
వచ్చినారండి
ఆ తొమ్మిదిన్నర పదయిపోయిందండి
అంటే ఆడు గేట్స్ ఓపన్లు ఉన్నాయండి
ఆ నిన్న చెప్పేసనండి మార్నింగ్ మా హాస్టల్లో ఉన్నలకి నైన్ థర్టీ క్లో క్లోసింగ్ టైమ్ కదా గేట్ క్లోసింగ్ టైమ్
ఆ
మేము కరెక్ట్గా ఆ టైం కే వచ్చాము టెన్ కి వచ్చాము అనుకుంటాం ఓపెన్లోనే ఉన్నిన్నాయి ఆ రోజు అయితే
మ్మ్
ఇంగ వచ్చేసామండి
మ్మ్ సరేనండి అయితే
మ్మ్ సరే అండి ఉంటాను మరి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేదా హలో మీరెక్కడికైనా వెళ్ళారా అంటున్నాను వెళ్ళలేదా అండి